హాయండి
హాయ అండి బాగునారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
అ బాగున్నారా
నా తిన్నారా
ఆ ఇట్ అయితేనించి కొచ్చిన మీరు తిన్నారా
ఆ తిన్నం
అవునా
ఏం కరీ చేసిండ్రు మీరు
మేము టమాటా చట్నీ అండ్ అది ప్యాజ్ టమాటా చేసినవ్ ఆ అల్లి ఫైర్ అత్త మాట
హమ్
ఆ ఉల్లి గడ్డ టమాటనా ఉల్లిపాయా టమాట
చేస్తార మరి వంట
ఆ అవును చేస్తను అప్పుడ అప్పుడు ఇంక అయిపోయిందా
ఆ హమ్
ఏం చేస్తుండ్రు మరి
ఏం లేదు ఇప్పుడే తిన్నాం ఒట్టిగనే కూర్చున్నాం
అవునా ఎన్ని అయినాయి మీ టాస్క్ ఎన్ని అయినయి మీ
నాది లెవన్ ఆ
ఒకే ఒకే ఇకాండి
ఇంకా ఎట్లా ఉంది వెదర్ అటు
అయితే బాగానే ఎండగొట్టింది కానీ మూడిటి నుంచి కొంచెం చల్లగ పడ్డది ఆ మంచిగనే ఉండే ఇగ ముడిటినుంచి ఆ
హమ్
ఇంకా మరి
ఆ మేమా బెండకాయ టమాటా చేసిన తోటకూర చేసినాము ఆ ఫోన్ వస్తుంది
అదే వైబ్రేట్ అవుత దయితే ఉమ్
ఏం చేసిండ్రు ఈరోజు మీరు
ఈ రోజు మేము ఆ ఇట్ లోనే ఉండి ఆ ఈ రోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళ
హ్మ్
కొంచెం ఇక రమ్మనేసి చెప్పింది అంటే వెళ్ళొచ్చినాం అక్కడ అది మక్కలు మక్కల బజ్జీలు అంటారు కదా
ఆ
మా పిన్ని తినేసి వచ్చాం ఆ
హ్మ్
చె దందే వచ్చేసి ఇంకా ఇంటి పనులు ఉండే ఇంటి పనులు చేసేసి కూర్చున్నాం ఇక వంటలు అయినా వంటలు అయినాక తిన్నాం ఇగ పండుకుంటున్నాం
అవునా
ఇంకా మీకు విలేజ్ అంటే ఇష్టమా లేకపోతే సిటీ అంటే ఇష్టమా అండి
ఆ విలే జే ఇష్టం ఎందుకంటే దాంట్లో ఫ్రీ స్కూల్ ఉంటది ట్రాఫిక్ కుండదు
అవునా
హ్మ్ మీకు
నాకు విలేజ్ అంటే ఇష్టం కానీ ఇంకా మేము విలేజ్ లో ఉంటాం కదా టౌన్ లో ఉంటాం
ఆహ
హ్మ్ విలేజ్ లో వెదర్ బాగుంటాంది అటు అన్ని బాగుంటాయి హ బాగుంటది అందరు కలిసి ఉం సరు వచ్చియా ఇంకామరి ఎం చెప్పండి
ఇంకా చెప్పాలి మీరు
ఏం చేస్తుంరు అందరూ
అందర ఏం లేదు ఓట్టిగానే ఉన్నాము ఇగ
అవునా
మీరు ఏం చేస్తున్నారందరూ
మేము మూవీ చూస్తున్నామండి గబ్బర్ సింగ్ మూవీ పెట్టి మేము
అవునా ఆ
హా మూవీస్ చూస్తాం అన్ని మూవీస్ స్టోరీస్ అవన్ని
మ్
మీరు చూస్తారా మూవీస్
ఆ చూస్తా గానీ అంత అంత చూడను సీరియల్స్ చూస్తాను
అవునా
ఊ హిందీ హిందీ సీరియల్స్ చూస్తా
ఆ
ఆ చూస్తా మీరు చూస్తారా
అవును అది చూస్తా డైలీ
ఊ మంచిగుంటయి అవి ఊ
ఇంకేం విష్యంగా అంద కుమారి
ఉ తిన్నరు ఇప్పుడే అందరూ
అ
మ్ స్పోర్ట్స్ ఆడతారా మీరు
ఆ లేదండి అంత
స్కూల్లో పార్టిసిపేట్ చేస్తుండే
ఆ చేస్తుండే గాని ఇంకా అంత లేదు ఇడ నార్మల్ హలో
ఆ చెప్పండి
వినబడుతుందా అండి
పడ్తంది
ఆ ఎ కావలి
ఏం కలలిష్టం మీగు
నాకు పింకంటె బాయ్ ఇ
పింకా సేమ్ నాది గూడా పింకె
అవునా
హ్మ్ ఏ కలర్ తీసుకున్నారు రంజాన్ షాప్ పింగ్ లో
బ్లూ బ్లూ కలరు
బ్లూ కలర్ నా హ్మ్
త మరి మీరేం దీసుకున్నారు.
నేనా తీసుకోలే నేను ఈ రంజానికి
అయ్ ఓ
ఆ
మా ఇంటికి రావాలి మరి రంజాన్ కి
ఆ
సేమ్యాలు బిర్యానీ మీరు ఏమేమి చేస్ చేస్తారు రంజాన్ పండుగకి
సేమ్యాలు చేస్తాం బిర్యానీ చేసుకుంటాం
ఆ
హుమ్ ఆ
ఆ మేము సేమియాలు చే కుంటాం బిర్యానీ ఇంకా ఏమ్ మన వేరేది ఏమన్నా ఇంకా స్వీట్ చేసుకుంటాం ఇట్లా డబుల్ కమిట్టాలే
అవునా రెండు రెండు స్వీట్లు చేస్ కుంటరా
హా కొంచెం సేమ్యాలు కొంచెం వేసుకుంటామండి
ఆ అంత తినరు కదా సేమ్యాలు ఉమ్
ఇంకా ఎప్పుడైనా కష్టడ్ చేసుకుంటాము అట్లా
కష్టడా మీరు చేసారా కష్టడి
ఆ నాకు రాదండి
రాధా ఆ అచ్చి కస్
ఆ ఈజీ ఉంటది కానీ ఆ పౌడర్ ఉంటది కదా కొంచెం వేడిలో వేస్ తే మొత్తం
ఆ వేడిలో వెయ్యోద్దు అది అది చల్ల అవునా చల్ల ల్లగా ఉన్న పాలులోనే వేయాలి
అవునంటా
ఆ
కాదే కొంచ చే ఇ అయితే అట్లా అయ్యింది అయితే ఇ ఇంకొసారి ట్రై చెయ్య మా మమ్మీని చేస్తది
ఆ
నేర్చుకోవాలి అన్నీ చేయడం బిర్యాణి అవి ఇవి
బిర్యానీ గూడా రాదా
బిర్యానీ కూడా రాదు నేర్చుకోవాలి గానీ
హ్మ్
మా మమ్మీ అసలు నాకు నేర్పియ్యలేదు వంటనే నేనే నేర్చుకున్న కళ్ళతో చూడాలి చెయదు చేతులతో చేయాలి
ఆ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారా
లేదు లేదు మమ్మీ వండుతుండే కదా
ఆ అదే చూసి
అది చూసి నేర్చుకున్నా యూట్యూబ్ లో బాగా ప్రాసెస్ ఉంటాయి అవి మసాలాలు అవి అని అన్ని వెయ్యాలి అని చెప్తారు వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు ఇలానే మా మమ్మీ చేస్తుండే ఇక అప్పుడు కూర్చుండే చేసినా ఇక అట్లనే అలవాటు అయిపోయింది
అవునా మరి ఎటైనా పోతారా మీరు పిక్నిక్
లేదు
హాలిడేస్ ఉన్నప్పుడు
చిన్నప్పుడు ఇగా ఇట్ల నానమ్మ వాళ్ళ దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం
అవునా
అవు
మీ చుట్టాలు వస్తారా మీ ఇంటికి
అవును వస్తారు మా పిన్ని వాళ్ళు వస్తారు మా మామ్ య వాళ్ళు బాబయ్య వాళ్ అస్తరు
అస్తరా
ఆ మీర్ వెల్ తరా మనీ ఎటైనా ఇట్లా
ఆ ఆ పోతాం ఫ్యామిలీతో పోతాం అందరూ కలిసి
అవునా
ఉమ్
ఎంజాయ్ చేస్తారాని చెప్పండి ఇక మస్తు ఎంజాయ్
ఫుల్ లు
ఆ
అందరు కలిసినప్పుడు హు
అందరు కలిసినప్పుడు బాగు కవి అవును
ఆ బావుంటది ఉమ్ ఉహు
ఇంకా మరి ఇప్పుడు పెళ్లి సీజన్స్ కదా మరి ఎవరిదైన కిలోవంద
ఆ ఇప్పుడు మా ఫ్యామిలీలో అంటే లేదు పెళ్లి
అవునా
లాస్ట్ ఇయర్ మా అన్నయ్యాది ఉండే
ఓకే అయిపోయింది ఇక అందరి ఎవరిదిలేదు కదా అవును మాకున్నాయి కానీ ఇంకా కానీలా ఉంది మే లో ఉంది
అవునా
మే లో రెండు పెళ్లిలు ఉన్నాయి సరే అండి మరి